ఎలా ఉన్నావు నేను కుడ చాలా బాగున్నాను
మనము ఈ రోజు ఒక ముఖ్యమైన టాపిక్ మాట్లాడబోతున్నా ఆ టాపిక్ మన ఇండియన్ ఫెస్టివల్స్ జరా ఆ వాటికి సంబంధించిన టాపిక్స్
చాలా మంచి విషయం భారతదేశంలో పండుగలు మన సంస్కృతిలో చాలా ముఖ్యమైనో తెలుసా
అవును ప్రతి పండుగకు ప్రత్యేకమైన చరిత్ర మరియు అర్థం ఉంటుంది
నిజమే ఉదాహరణకు సంక్రాంతి పండుగైతే రైతుల పండుగ్గా ప్రసిద్ధి చెందింది దెలుసా
అవును సంక్రాంతి సమయంలో రైతులు పంట పండిన ఆనందాన్ని జరుపుకుంటారు అే
అలాగే ప్రజలు రంగవల్లలు వేస్తారు గాలి పటాలు ఎగర వేస్తారు భోగి మండలు వేస్తారు చాలా బాగుంటు కదా
పిల్లలకు సంక్రాంతి చాల ఆనందంగా ఉంటుంది
అవును కుటుంబ సభ్యు అందరు కలిసి పండుగలను జరుపుకుంటా ఉంటారు చాల హ్యాపీగా ఉండొచ్చు కదా మరి దీపావళి గురించి దీపావళి వెలుగుల పండుగ అంటాను నేనైతే ఈ రోజు ప్రజలు ఇళ్లలు దీపావళిలు అలంకరి స్తా ఉంటారు మీ పటకులు కాలుస్తారు కదా
పంచుకుంటారు సాధించిన రోజు
కాబట్టి అందరు దాన్ని బాగ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు కదా
ఆ అవును శ్రీరాముడు రావణుడి పై విజయం సాధించి అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు కూడ అని కూడ చెప్తూ ఉంటారు
దసరా పండుగ కూడ చాల గొప్పది తెలుసా దసరా సమయంలో దేవి దుర్గాదేవిని బాగ పూజిస్తరు అవును దసరా మంచి చెడు పై గెలిచిన రోజు అని భావిస్తూ ఉంటారు అందరు ఉ అవును తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం అది చాల సంవత్సరంలో మొదటి పండుగగా బాగ గొప్పగా చేస్తూ ఉంటారు ఉగాది పండుగ చేదు పులుపు వంటి రుచులు ఉం చాల బాగుంటుంది పచ్చడి హోలీ పండుగ కూడ చాలా ఆనందంగా హ్యాపీగా జరుపుకోవచ్చు అదే వింత వింత రంగులు వేసుకుంటూ
హోలీ సమయంలో ప్రజలు రంగులతో ఆడుకుంటారు మరి వాటర్ తర్వాత ఆనందము ఆ హంగామ
తర్వాత మెమోరీస్ చాలా స్వీట్ అందు కూడ నిజమే ఆ చిన్నప్పటి జ్ఞాపకాలు ఇప్పుడు ఎవరు చేసుకుంటున్నారు ఈ కాలంలో కానీ చిన్నప్పుడు ఎంతో హ్యాపీగా జరుపుకుంటు ఉండేవాళ్ళు ఉ అవును హోలీ సమయంలో రంగులతో ఆడుకుంటారు ఇది ఉత్తర భారతదేశంలో ఎక్కువ జరుపుకుంటారు అవును అది కూడ నిజమే బాగ జరుపు కుంటారు హోలీ పండుగ క్రిస్మస్ పండుగలు కూడ భారతదేశంలో గొప్పగా జరుపుకుంటారు అవును ఈద్ రోజులు ముస్లిమ్స్లు ప్రార్థన చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉంటారు
క్రిస్మస్ రోజున క్రైస్తవులు చర్చికి వెళ్ళి ప్రార్థన కూడ చేస్తా ఉంటారు కదా
ఆ అలాగే క్రిస్మస్ ట్రీని అలంకరిస్తారు మరియు బహుమతులు కూడ పంచు కుంటూ ఉంటారు క్రిస్మస్ రోజు అందరు చాలా హ్యాపీగా వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళు బెస్ట్ పండుగగా దాన్ అందుకే చేసుకుంటూ ఉంటారు తెలుసా పండగలు మనకు వాళ్ళకి మ్మ్ చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి మనకి
ఇంకా
పండుగలు మనకు ఐక్యతను మరియు ఆనందాన్నిస్తాయి అలాగే కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి సమయం గడపడానికి అవకాశం కూడా ఇస్తూ ఉంటాయి తెలుసా
అందుకే భారతీయ పండుగలు మన జీవితంలో చాలా ముఖ్యమైనవి అలాగే ఎ ఎంతో ఆనందకరమైనవి ఎంతో మెమోరీస్ కలిగినవి
మ్మ్ అందుకే భారతీయ పండుగలు మన జీవితంలో చాలా ముఖ్యమైనవి మ్మ్ పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలు గుర్తు చేస్తూ ఉంటాయి మరియు మన జీవితాన్ని ఆనందంగా చేస్తూ ఉంటాయి ఏమంటావు
మ్మ్ అందుకే భారతీయ పండుగలు మన జీవితంలో చాలా బావుంటాయి
ఇంకా ఏమ్ ఇంకా ఏమి మీ ఇంట్లో స్పెషల్
మా ఇంట్లో మేము లాస్ట్ ఉగాది బాగా చేసుకున్నాము
అవునా
అవునా ఏమి వంటలు చేసుకున్నారు మీ ఇంట్లో వాళ్ళు ఉగాదిలో పచ్చడి ఏడు రకాల షడ్రుచులు అంటే ఆ వేపకాయి వ్యా వేపాకు మామిడికాయి బెల్లము వేపపూత తర్వాత ఇంకా కొన్నిస కొన్ని వస్తువులు అందులో ఉపయోగించి న చేశారు అది ఎంత బాగుందో అది నేను ప లూగా ఆ టేస్ట్ ని అనుభూతి
అవును మే నాకి ఇష్టమైన క్రీడల్లో నీకు ఇష్టమైన స్పోర్ట్స్ ఏవ అన్నమాట అంటే నీకు ఏది ఇష్టమో పరిగెత్తడం ఇష్టమా రన్నింగ్ రైసా లైక్
న నాకు క్రికెట్ అంటే ఇష్టం
అవునా ఆ ప్రతి ఒక్కరు క్రికెట్ ని చాలా మంది చాలా మంది ఫేవరెట్ గా చూస్తూ ఉంటారు ఇది నిజమే కదా
అవును క్రికెట్ మన ఇండియాలో మన భారతదేశంలో ఉన్న నచ్చని వాళ్ళు ఎవరు ఉన్నారు
మ్మ్ అది కూడా నిజమే కానీ కొంతమంది ఏం చేస్ ఆ క్రికెట్ బ్యాట్ లో బెట్టింగ్ వాళ్ళ బెట్టింగ్ పెట్టుకుంటూ చాలా మంది ఇబ్బందులు కూడా ఆ ఫేస్ చేయడం నేను నా కల్లరా చూస్తూ ఉంటాను అలాంటి నువ్వు ఏమైనా ట్రై చేస్ తా
లేదు లేదు అవును మీరు చెప్పింది నిజమే బెట్టింగ్లు వల్ల చాలా జీవితాలు నాశనం అయ్యిపోత తున్నాయి ఆ బెట్టింగ్ లు చట్ట విరుద్ధం కూడా
అవున అవును అది కూడా నిజమే కానీ అలా బెట్టింగ్లు పెట్టుకోవడము మంచిది కాదు ఎందుకు కంటే తల్లిదండ్రులు వాళ్ళు ఎంతో కష్టపడి ప్రతి ఒక్క రూపాయిని సేవ్ చేస్తూ ఉంటారు అలాంటిది మీరు ఇలా బెట్టి బెట్టింగ్ ఎప్పుడైనా పెడితే అది చనా ఇంటి ఇంటిల్లి నాది చాల ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది కదా
ఆ అవును
హా
అవును కానీ చాలా మంది ఇటువంటి సమస్యలను ఎదుర్కొన్న వాళ్ళు అలాగే వారి కుటుంబాలు ఈ దేశంలో చాలా ఉంటాయి కానీ క్రికెట్ ఆనందం అలాగే దాన్ని అది ఒక ఎంటర్టైన్మెంట్ అది అంటే ఇండియాలో చాలా ఫేమస్ అయిన ఫస్ట్ స్పోట్స్ అది కానీ దాన్ని మనం చట్టపరంగా ముందుకు వెళ్ళాలి అలాగే మనము ఆ చ చట్టపరంగా ఉండేటివి చేయాల గానీ ఇలా చట్ట విరుద్ధమైన పనులు చేయకూడదు గవర్నమెంట్ ఇ మధ్య బెట్టింగ్ యాప్స్ ను కూడా బ్యాన్ చేసింది కదా అవును అది ఇప్పుడేమి ఏమి మేము ఇప్పుడు చదువుకుంటున్నాను ఆ ఆ ఉద్యోగం అంటే పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తూ చదువుకుంటున్నాను
మ్మ్మ్మ్
ఇంట్లో ఎలా ఉన్నారు బాగునారా అందరు బాగున్నారు అందరూ బాగున్నారు మీరు ఇం కూడా మా ఇంట్లో ఉ బానే ఉన్నారు హ్మ్మ్ మ్మ్మ్మ్ హలో
హ్మ్మ్ అవును సంక్రాంతి పడుగ
మా ఊరు వెళ్ళము మా ఊరు చిత్తూరు దగ్గర ఉన్న ఒక ప్రాంతం
హ్మ్మ్ అవునా ఎంతైనా పల్లెటూరులో చాలా బాగుంటుంది కదా
హ్మ్మ్ అవును
టూర్లో చాలా బాగుంటుంది
అవును రకరకాల ప్రజలు వారే రకరకాల అభిరుచులు వారు చేసుకునే పద్ధ తీ అవన్నీ చాలా బాగుంటాయి మీరు తప్పకుండా మీ ఊరి
ఇప్పుడు సిటీలో ఎక్కడ పల్లెటూరులో ఉన్నంత ఇదిగా ఇక్కడ లేదు పల్లెటూర్లో అనుకో ఆ పొలాలు అవంతా చాలా అట్రాక్టివ్ గా చాలా పీస్ఫుల్ గా ఉంటాయి కదా ఇ సిటీలో ఉండడం వల్ల ఆ పీస్ఫుల్నెస్ను చాలా మిస్ అయిందని తెలుసా ఇంకేమండి
అవును అలాగే ఎన్నో ఆనందాలు మెమరీస్ తో కూడిన విషయాలు ఆ అంటే పండగ చేసుకునే విధానము తర్వాత ఆ అక్కడ ప్రజలతో మమేకమయ్యే విధానం అలాగే ఎంతో అంటే అక్కడ ఒక గొ ప్ప అనుభూతిని పొందవచ్చు అలాగే మంచి సంప్రదాయాలు తెలుగువారి ఆ సంప్రదాయాలు అవి చాలా బాగుంటాయి
అయితే మీరు ఈసారి మీ నానమ్మ వాళ్ళ ఊరికి వెళ్లారా
అ ఆ వెల్ళను అక్కడ కూడా బాగా చేసుకున్నారు అలాగే మా నానమ్మ మనల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు ఆమా నా నేనంటే చాలా ఇష్టం ఆమెకి ఆమే నన్ను ఎప్పుడు చాలా ప్రేమగా చూస్కునేది అలాగే నేను ఒక్కసారిగా కనపడేసరి చా చాలా ఎమోషన్ అంటే ఎమోష
హ్మ్ అదే మీరు సంవత్సరానికి ఒకసారి పండక్కే కదా వెళ్తూ ఉంటారు ఆ ఎమోషనల్ అనేది ఖచ్చితం క్యారి అవుతుంది వాళ్ళకి
అవునండి.
మ్ హ్ అదే అయితే ఈ సారి బాగా పండగ ఎంజాయ్ చేసారన్మాట అయితే నేన్ గుడా బాగా ఎంజాయ్ చేసా మా నానమ్మొల్ల ఉరికెళ్ళాను. మా నాన్నమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ప్రతి పండగ మేం అక్కడికి వెల్తే భోగి పండగ భోగి పండగ కైతే
ఏ
బోగి వేసినంత గడ్డి అవం తా అని తీసి పెడ్తుంది. మా అమ్మమ్మ నాన్నమ్మ అవన్నీ పక్కన పెడ్తుంది. బాగ బోగి పెద్ద గేసేది అన్నమాట మేమైతే మీరా
అవును మా ఊర్లో కూడా పెద్ద పెద్ద భోగి మంటలు అలాగే ఆ పొద్దునే లేసి ఒక నాలుగు గంటలు ఆ సమయంలో భోగి మంటలో ఆ అంటే భోగి అంటే ఇంట్లో ఉన్న పాత వస్తువులు వాటిపై వేసి ఆ భోగి మం టలు వేస్తారు. అప్పుడు చాలా అవి ఒక స్వీట్ మెమోరీస్ అనుకోండి.
ఉమ్ ఎంతైనా ఆ రోజులు చాలా బాగుండేవి కదా ఎంతైనా పల్లెటూర్లో ఒకరు వాళ్ళు ఉండే వాళ్ళు ఆ ముగ్గులు గాని ఆ పేడతో అంత అలంకరించే అంతగాని బాగుండేది. ఇంకా తిన్నారా లేదా మీరు తిన్నారా తిన్నారా అండి మీరు?
ఆ తిన్నానండి సరే సరేనండి ఉంటానండి. మళ్ళీ తరువాత కాల్లో ఇంకో టాపిక్ గురించి మాట్లాడ్దాం
మ్ సరే అండి